హలో
అ హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది
ఏం చేయట్లేదండి పడుకొని ఉన్నా
ఏం చేలేదు తినేసి పనుకోనున్నాను
తిన్నారా ఏం తిన్నారు లేదు తినలేదు
అవు
పిషా వేడి చేసి
చేపల కూర ఆ నువ్వే చెప్పా
మీర్ మీరు చే
నేనే చేస్తా
మీకు వస్తుందా చేయడం
ఆ వస్తుంది
ఎలా చేసారు
వస్ అత్త చేపల్ని తోమ్మింది ఒక్కటే కదా తోమ్మేది అని చెప్పి నేను వెళ్ళాను నిమ్మకాయ తీసుకొని తొమ్మిది అ నేను టిలు వీలుండి పదం అయినా తోమిన్నాను రెండు కేజీలు తీసుకున్నాం నాకు తెలిదు వేర్
అండీ కొనుకున్నారా ఆ
రెండు కేజీలు కానీ అదిగడ మూడు వందలు కానీ కేజీంట మూడు వందలకు తీసుకున్నాం అత్త తోమింది నేను మసాలాడిచి చింతపండు
ఆ
నాన పెట్టుకోవాలి ఫస్టు ధనియాలు కొన్ని కొబ్బరి వేసుకుంటే వేసుకుంటారు మేమైతే వేసుకోము మెంతులు ఆవాలు ఉ వేస్తారు కొంతమంది మేమైతే వేసుకోం మెంతులు ధనియాలు జీలకర్ర
ఆ
ఆవాలు మెంతులు వేయించి మిక్సీలో వేసేసా
ఆ ఆ
తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా వేస్తా మెత్తగా ఆడిచ్చి కొని ఏంచి పక్కన పెట్టుకున్న
ఆ ఆహా
దాన్ని తిప్పుకొని అవు టమోటా ఎర్రగడ్డ కోసినా మరి కొనుక్కొని వచ్చి పెట్టుకున్నావు మాకు
టమాటా కూడా వేస్తారా
ఆ వేస్తాము అమ్మాయితే వేయదు అక్కడ నేను వేస్తా బాగుంటుంది టేస్ట్ ఒక టమోటాలు ఒకే ఎలిగడ్డ తిరగబాతు వేసా బాగా పెరుగు పట్టేసి ఎగరిచ్చి కొద్దిగా పసుపు ఉప్పేసా తిరిగే మధ్యలోనే టమాట ఉప్పేస్తే బాగా వస్తుంది బిన్న ఉడికిపోతాది టమోటా
ఉమ్
వేసాము
అంతేనా
వేసిన తర్వాత మా మసాలా వేస్తా ఆడిచ్చ పెట్టుకుంటాలా అవి కొద్దిసేపు ఉడక పెట్టుకోవాల మసాలా బాగ వేగిందాక రాకుండా
ఆ
అ ఉడక పెట్టుకుంటే చేపలు వేసినప్పుడు ఐదు నిమిషాలు అన్నమాట
ఆ
బాగా చేతో కలిపేసామ
ఆ
బాగ వచ్చాయ్
ఉ
చేపల కూర అంతే సంగటి చేస్తుంది మా అత్త
బాగుంటుంద
ఆ బాగుంది అందరం తిన్నాము పన్కొన్నాం
అ
మళ్ళీ బాబుకు పక్కన చేసింది మా ఆడబిడ్డ చిన్న బాబు తినడని మూడు మూడు సంవత్సరాలు
ఆ
బాబు పక్కన చేస్తుంది కొద్ది కొద్దిగా మసాలా వేసి కారం లేకున్న
మొత్తానికి చేప కర్రీ చేశారు అయితే
హలో ఇంక ఏమొస్తాయి మీకు మటన్ వస్తుంద ఆ
అత్తమ్మ చేస్తది మటన్ నాకు రాదు
ఉహు చికెను
ఆ చికెన్ వస్తుంది
చికెన్ కూడ రాదా
వస్తది చికెన్ చికెన్ ఫస్ట్ తెచ్చుకుంటానే కడుకోవాల టమోట ఎర్రగడ్డ అవన్నీ కట్ చేసుకొని పెట్టేస్త నేను హలో హలో అ